హలో హలో ఆ వినిపిత్తుంది అప్పుడున్నట్టుండి కట్ అయిపోయింది కాల్ ఇప్పుడు
అదే కాల్ వచ్చింది ఎత్తినా హలో హలో అంటున్నా ఇది కావట్లే
ఆ ఒకసారి అంతే ఏమన్నా నే టూస్లో ఉండడం వల్ల కూడా అలా అవుతుంది
అవునా అది నెట్ అయితే ఏమ్ వాడలేదు దు
ఆ
ఆ అయిపోయినా ఎంతవరకు వచ్చింది.
పర్లే ఊ ఇప్పుడు సీజన్ కదా టూ పిస్ఊ ఎక్కువ వెళ్తుంది
ఆ ఆ అదే ఆ
ఆ ఏంట బయట షాప్ లికి మన షాప్ కంపేర్ చేసుకొని తగ్గించుకొని ఇవ్వాల
అంతే
టెన్ రుపీస్ కానీ లెస్ చేసినామంటే మన షాప్ బాగా అలవాటు అయిపోతుంది
ఆ
హ్మ్
కే ఎస్ నా భోజన అయందా
ఇంకా లేదక్క మేమో గ్యాస్ ఫామ్ అయినట్టుంది అటొక పట్ పెట్టుకున్నట్లు అయిపోతుంది మార్నింగ్ నుంచి
తినకనే అది గ్యాస్ ఫామ్ అయ్య తినలా కదా
ఆకలే కాదు ఆకలి అవుతూ ఉండంగా వ తినది హు హు హు
స్టౌవ్ ఉందా నీ కడ షాప్‌లో
గ్యాస్ ఉస్ ఇది ఇది
ల క్ల ఓ కే అవాలన్నాయా ఆవాలన్నాయా ఆవాలుఉన్నాయి అయా
లేవు లేవు
ఉమ్
ఉమ్ మాకేంలా అలా వస్తుంది పోతుంది మరి రైస్ తిన్నానంటే సెట్ అయిపోతుంది
ఉమ్ మల్ల తిన్నాల కదా అలాంటప్పుడు
హ్మ్ ఈ పిల్లలు వచ్చాండీరి ఈ టైం కల్లా తినేచ్చుంటనా ఈ రోజు వాళ్ళ డాడీని తొలకొచ్చుకున్నాడు పిల్లలని కూడా
ఆ ఎంత ఆ
యా కష్టం అక్క ఇటుంచి రావాల అంటే ఈ ఎండగాని ఎండకు రాాలంటే కష్టం పొద్దునే వచ్చా భయం ఎయిట్
ఏ సమ్మర్ అంతా ప్రాబ్లమే
కూల్ వర్కే స్కూల్ అయిపోతే మరి అంత ఉండదు నాతో
ఏముండదు
వేలా ఇక్కడే ఉన్నారన్నాగాని పిల్లలు మా తమ్ముడు వస్తాడు కదా ఎట్లా వచ్చినా డ్యాన్స్ క్లాస్ వేస్తాము పిలుచుకో వేశోస్తాడు పిలుచుొచ్చుకుం
మీ తమ్ముడు యాడా యాడు ఉంటాడు ఇప్పుడు
సాడు ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తాడు ఇప్పుడు అరుణాచ శ్రీస్ ఏవే క్యాంప్ వేసినా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూడు ఆ పిల్లల వయసుకి తిరుపతి తిరుపతి‌ చూస్ కింద శ్రీకాళాస్తి అదియిపోతేనే అరుణాచలానికి పన్నెండు మంది పదమూడు మంది అండి
ఆ ఆ ఇ ఇప్పుడేలే ఎందో మళ్ళ ఇంగ మళ్ళీ ఎడ్యుకేషన్ లో పడితే మళ్ళా పోలేరు
పోతారు అక్క బాయ్స్ అయితే వెళ్తారు గర్ల్స్ వెళ్ళలేరు బాయస్ అయితే కంబల్ వెళ్తారు నన్ని రా అనే నువ్వు వచ్చింటేమి పోతాంటిమీ అనా ఏమో లే నువ్ బాగా మంచి మార్క్స్ వచ్చి ఎంసెట్ల సీట్ వ సే పోయ్య వచ్చాములే ఇద్దరుము అన్న హ్మ్ మాయామతో కూడాన్నా పిల్లలనికాడే ఏచ్చా ఆ బా రాశినడ బట్ ఏమంటే వీళ్ళకి అది ఎందో ఏదో అంటారు అయి అయి పి ల్ ఎదో వీలా సెలబస్ నె చదవ నియరు జె ఈ మైన్స్ ఏ ఎక్కువ ప్రీ ఎక్పీరియన్స్ ఇచ్చారా అంతా జే ఈ మైన్స్ చదివిి వీళ్ళది ఎట్లా అంటే ఒక ఎగ్జామ్ ఒక టెన్ డేస్ ఉన్నాగ ప్రిపరేషన్
మా అమ్మయి కుడించి రాసింది జె ఈ మైన్స్ రాసింది ఎంసెంట్
దానికి ఆహా జె ఈ మైన్స్ కి మనం ఏద ఎప్పుడైనా రాయొచ్చు పర్లా వీడు జె ఈ మైన్స్ కి ఒక్కటి టి కోచింగ్ యడ స్కూల్ లో
లే రాసింది ఏమంటే అనుకోండేది ఇది కాలేదండి వద్దనుకుంన లేదంటే ట్రీ త్రీ ఇయర్స్ ఇక్కడ చదివించి వన్ ఇయర్ ఫారెన్ పంపించేటట్టు అది అది ఆ కోర్స్ వస్తే తీసుకోవాల అనుకోండే ఆమె ఎందేత అప్లైచెస్ కొనిం లేదంటే అది మిస్ అయిందని చెప్పి అప్సెట్ అయ్యి పాపము అమల్ల ఇది రాశి తిను ఎం సెట్ రాసింది
నేను ఫారాన్ అన్నా మళ్ళఅయినా కష్టం ఐతున్న అన్న ఏదో ఇప్పుడు బా చేసినంటే ని
టి యస్ టి యస్ రాసిం వె అన్ని రాసింది అన్ని క్వాలిఫై అయింది ఏదైతే ఫెయిల్ కాలె ఏమంటే ఎక్కడ మన ఆంధ్ర పెట్టుకుంటే బాగుంటది అన్నట్లు ఆంధ్రాగా పెట్టింది గాని లేదంటే అన్ని క్వాలిఫై అయితే అన్ని అయింది ఇంకా ప ప దేబ్ పాప పడింద ఆపాపకు ఫస్ట్ ఇయర్ పాపము బయటికి తెచ్చేందుకు ఏ కాలేజ్ అనేది సరిగ్గా సరైన కాలేజీ కాక అది దెబ్బ పడింది దానికి లేదంటే ఈన ఆ పాప ఫోన్ లో చూసే చదివింది లేక ఫోన్ గిన లేకపోతే పాపం చానా ఇబ్బంది అయి పో పిల్లకి
మామూలే ఒక్కసారి అయినా పడాలక్క మని కీయ
ఆ ఆహా అదే అంటది
తెలిసొచ్చేది
ఆ కానీ ఎప్పుడు అయితే ర్యాంక్ తగ్గలే కదా ఎప్పుడు పైనే ఉంటుంది కాబట్టి అట్లా ఇబ్బంది పాపం ఆ సంవత్సరం అప్సెట్ అయింది అయినా పాస్ అయినా కానీ అప్సెట్ అయింది.
హ్మ్
బగ్గినయనా అంటే బగ్గినయనే
ఏమో లే పెద్దమ్మాయికి ఒక అంటే మంచొడొచ్చి పెళ్లి చేసి ఈ బాబు జాబ్ చేస్ అయితే నీకు అంత టెన్షన్ ఉండదు,
అవున్రా చూడాల అదే ఏదో మళ్ళీ ఎప్పుడు పోవాల అనుకో కుంటున్నారు అక్కడ పేరు అవసరంలే ఎక్కడబోవలా
ఒకవేళ పార్ట్ టైమ్ జాబ్ ఉన్నా చేయమనండి అట్లే ఆ పిల్లని
హుమ్
హ్మ్ మైండు ఈ పిల్లలకు అక్క ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకి మైండ్ ఇది ప్ర ఇది లీజర్ టైమ్ లాగా ఇవ్వకూడదు, పని పెడుతూనే ఉండాల లేదంటే మైండ్ సెట్ ఎక్కడో పోతుంది
అదే
అంత మన మంచి పిల్లలు అన్నా గాని ఫ్రెండ్స్ ఉంటారు మనకి ఏదొక్కటి చేసేకి ఉ
ఆ
చెప్పేది లేదు ఇప్పుడు కాలము
తే
ఆ
మీరు ఏంచేస్ స్తం మన చేతుల్లో ఏముంది అని ంత దైవ నిర్ణయం
ఆ దైవ నిర్ణయం లేంది. ఏది అది. కాదు
ఉమ్ ఉ అవును.
మ్మా ఏం చేస్తుంది. ఏమైన్నా ప్లాన్ ఏయ్యి ఎక్కడన్నా ఏమి వేయకుండానే ఉన్నావా నువ్వు.
ఎక్కడికి పోతాము. షాప్ ని విడిసిపెట్టి ఎక్కడ పోయేట్లేద మా ప్లానింగ్ ఉన్నా. ఆ నెక్స్ట్ వెట్ తిరు ప్లానింగ్
ఆ
ఆ
ఇంకా ఇంకా
కోకుండా పోతాము. తప్పదు చేసుకో కోవాలనుకుంటానం. చేసుకోవాల ఇంకా
అంతే లే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవాలి.
ఆ ఇంకా దీంతో పాటే బ్యూటీషన్ ఇంకా. డెవలప్ చేయాలని ఉన్నా. మేకప్
చెయ్ ఏమన్నా అసిస్టెంట్ కావాలంటే నేను వస్తా.
ఓయమ్మా అంత బడ్జెట్ ఇచ్చేవాళ్లు లేరు. ఇక్కడ
ఆ
బా బడ్జెట్ ఇచ్చంటే పిలుచుకొని వెళ్ళినా గాని మీకే ఒక ప్రాఫిట్ నేను ఇవ్వడానికైనా మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే కదా. మ్మ్మ్మ్ చెప్తానండి. అక్క అట్ల పెళ్లిళ్ళకి క్య
ఆ
ఆ
చెప్తాలే.
మేకప్స్
ఆ
మేకప్స్. వచ్చు చాలు నాకు స్వయంలా హు ఉమ్ ఇప్పటి నుంచె కష్టపడాలమ్మా మేము మీ వయసుకు వచ్చినాక కష్టపడలేము
హ ఎంతకంటే నీకు త్రిపులు ఉరుకుతా అంటడి నేను ఇప్పుడు చేత కావట్ ట్లా సంకవాడి పింది ప్రాణమంతా
పడి పో తుంది ఏం చెత్తావు
ఏ అంటే డిపెండ్ అయినా కాబట్టి తప్పు పదు
హ్మ్ మ్మ్
ఇంట్లో కూడా పాపం హెల్ప్ చేస్తారు లేరా అది హెల్పింగ్ చేయకపోతే కష్టం అయేది అంతా బాగ హెల్ప్ చేస్తారు అందరిది హెల్ప్ పిన్ బావుంది
ఆ ఆ అన్నయ్య అన్నయ్య కూడా బా చేచ్చలే
అమ చాత కాదంటే అన్ని హెల్ప్
చేయస్ అనా ఇంగొ బారి బాగా చేస్తాడా ఆ
ఎప్పుడో అప్పేయడం అంటే ఇంగాన్ని మనన్నాయి తే అసలు అరడు ఏడ్చుకుంటూ మాట్లాడుతి చూడు నీతో ఆ రోజు ఎ ఆ రోజు ఏడ్చుకుంటూ మాట్లాడతుచ్చు చాలా ఎక్కువ ఉన్నింది ఆ రోజు ప్రాబ్లం
ఎప్పుడు
ఆ రోజు ఏడ్చుకుంటూ మాట్లాడుతే చూడు బాగాలేదురా సనా బాగాలేదు అని
బయట కూర్చాను మనము
లే లేదు
ఆ
నువ్వు వెళ్ళేటప్పుడు
ఎర పోయేటప్పుడు జాకెట్లు కుట్టారని చెప్తే చెప్పురా
ఆ అస్సలు మంచినీళ్ళ కదా వాడు చెయ్యి పైకి లేవట్లే నోట్ కాడికి
ఆ
అన్న ముద్ద నోటికి పోవట్లే అట్లా అయిపోయిందింది అసలు వే ఇం తిట్టి తిట్టి తిట్టి హాస్పిటల్ పోదమ తిట్న ఎంటై రాననే వాళ్ళకు ఎప్పుడే కానీ ఆ వార్డ్ రాలే కానీ వార్డ్ వచ్చేసి అది బయటకి మంచి
నేను అడగుత అన్ననే ఏ ఉన్నా బాగుందంటే అట్టే ఉందమ్మా రామ రాదు హాస్పిటల్ కి నేను ఏం చేపన్నా ఇంకా ఉ
కానీ నాకు లేేనువన్నీ అయిపో కొట్టేసి పొయ రావళ్ళు ఒకసారి కంటిన్యూకి పోయి బాడీ చెకప్ చేయిించుకోవాలి గవర్మెంట్ క ఆహా అ గవ గవర్నమెంట్ చేయిించుకుం గవర్నమెంట్ లోనే పోతే సరిపోతది అసార్ అంద తెచ్చుకుంటే అదైతది అది నా నడుము నొప్పి నడుము నొప్పి అంటున్నా గాని నడుము నొప్పి కాదు అది డొక్కలో వస్తంది పెయిను
మ్మ్ ఏమన్న గ్యాస్ ఫార్మేట్లా
గ్యాస్ ఫామ్ అయిందనేకి ఏముంది చెప్పు సేమ్ మళ్ళా పెద్దగా కూడా అది కాదు ఫుడ్ అయితే టైమ్ టు టైమ్ తీసుకుంటున్నా ఎందుకంటే తిడతాడు సన్నగ బీట్రూట్ టైం టు టైం నాకు పోతే ఇంక అయిపోయే
మ్మ్ మ్మ్
ఆ మనిషి తినే టయ్యానికి తినల్ల తినలేదు తిన్నానన్నగారి నమ్మరు
అదృష్టం చేసుకున్నాం మా టైమ్ లో
తినిపి తినిపించకి వస్తారు పాపం మళ్ళా అన్నకూడదు ఆ రోజు ఉండ్ల ఈ బాదేం మేమ్ చూస్ నా నేను తినిపిస్తానే చి నా కొద్ ఇప్ ప్పుడ మెడిసిన్ వేసుకుంటా అన్నాగానే ఆహా ఫస్ట్ తను నేను పెట్టి తర్వాత మ డిన్ వేసుకోవాలే తినిపిచ్చి మెడిసిన్ వేసా ఆ రోజు నువ్వు పోయినిచ్చి రైస్ చేశా చాలా ఫామ్
అట్లా మనం ఎంత కష్టపడతాను అంటే, సపోర్ట్ ఇచ్చినం అంటే ఒక హ్యాపీనెస్ అక్క
ఆ మల్లా ఇప్పుడు నిను ఇంత కష్టపడతన్నా ఇంత కష్టపడ తన్నా ఈ హ్యాపీ లో ఉన్నానంటే ఇంగ ఆయన సప్పో పోట్ వల్లనె నాకు కోపం వచ్చినప్పుడు తిడుతా ఆయనే ప్రభోజని అంటాడు గాని. కానీ మళ్ల తినకొక్ కుండా పడుకోకుండా అయితే ఉండనీడు
అవున
ఆ
మ్మ్
ఇన్ని ఏండ్లు అయ్యింది కదా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయినా గాని యాపొద్దే గాని ఒక్కేటయితే లే మ్మ పాపం బంగారుకొండ.
మెల్ కదా అదృష్. ష్టం చేసుకున్నావు
ఆ అమ్మను మా పుట్టిన్ల్ నేమ్ నయ్యం మొన్నయ్యను పెళ్ళప్పుడు.
హ్మ్ హు పుట్టింట్లో పడింటాయిలే
ఆ పుట్టింట్లో కూడా మా నాన్న పాపం ఎప్పుడో ఒకటేసేవాడు కాదు. ఆ పేరెంట్స్. అంటే మాములుగా తల్లీ ఇంట్లో.
అక్క ఎవరైనా గానీ ఒక్కరన్నా భయ్యము ఉండాలా. దెబ్బలు పడితేనే మనపిల్లలు ఆ నువ్వైనా నేనైనా ఇప్పుడు. నేను కొడతాను కొడతానన అంటే ఆ పిల్లలకి ఏంటి కొడతాను అనేది మనకి తెలుస్తుంది మన పిల్లలు మన హ్యాండ్ఓవర్ లో ఉం అలానే అంతే కద ఇప్ తెచ్చిన అలవాటు రేపు ఉండకూడదు పిల్లలకి